హాయ్ ఏమ చేసింద్ బాగున్నా సూపర్ మీరు బాగున్నారా
ఆము కొన్న ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే ఒక మిషన్ దగ్గరికి కెళ్ళిన ఒక డ్రెస్ కుట్టించుకున్నా చిన్న ఫంక్షన్ ఉండే మా పిన్ని వాళ్ళది ఇంట్లో
అవునా ఏం ఫంక్షన్ అండి
అంటే దేవుడి ప్రతిష్ఠ అంటారు తెలుసా ఏమన్నా ఐడియా ఉందా ఇప్పుడు రాముల వారి కళ్యాణం మొస్తుంది కదా ఎల్లుండి ఇరవై ఆరో తారీఖు అది పోయిన సంవత్స వేసిల్లు అన్నట్టు గుళ్ల్ పిన్ని వాళ్ళ ఊర్లో అది అట్లా ఒక మూడు సమస్రలు చాలు వరుసగా చేస్తారు కదా
ఆ అవునండి మా ఊర్లో కూడా వ చిన్నారు ఒకసారి
ఆ అయితే రేపు ఉదయమే తొమ్మిది గంటలలోపు ఆ ఆడపిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నట్టు
అవునా
రేపు మార్నింగే వెళ్తున్నాం
అయ్యో రేపు మార్నింగ్ ఎందుకు వెళ్తున్నండి అది మరి
అంటే ఈ రోజు సాయంత్రం అట్లా ఈ రోజు సాయంత్రం మట్ల వెళ్ళడానికి ట్రై చేస్తా ఆల్మోస్ట్ అంటే వి వి గ్రహాలకి వాటర్ పోయడం ఇంకా పూజలు అంతా ఆడపిల్లలు చేయాలంటా కదా మా పిన్న ఫోన్ చేసి తీగి రమ్మని చెప్తుంది
అవునా మరి చీరనా లేకపోతే నార్మల్ రెస్
చిరెలు అండే మవల్లా సమ్యాలే ని దెసే వసుకుంటా ఆ మొన్ననే రెండు రసలు తీసుకున్నా పండగ కూశమని ఇంక అవ రెండు తీసు కొని పోతా అట్లానే మా అక్క కూతురు ఉంది తాను నేను ఇద్దరం వెళ్తున్నాం ఎల్దా వెల్దా ఊరికి కెళ్ళాము అని అంటుంది పాపం తన కూడా బోరుగట్టుకుని ఉండడం కోసం అని
ఉహు
ఉహు మీరేం చేస్తున్నారు మీకేం లేవా ప్లానింగ్స్
లేవండి మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళారు నేను ఏముంది ఇంట్లోనే కూర్చుంట అ టీవీ చూస్తున్న
ఉహ అంటే శ్రీరావణమి వస్త వస్తుది కదా ఇలాంటి గుడి కానీ కళ్యాణం చూడడానికి వెళ్ళదా
ఆ ఆ రోజు ఒక రోజే కదండి ప మాకు పెద్ద పెద్దగా ఏం చేయరు గుడికి వెళ్తాము జస్ దర్శనం చేసుకుంటాం ఉస్తమంత
హు ఇక్కడైతే మా ఊర్లోన అయితే గ్రాండ్ గా వేస్తారు రాముల వారికి కళ్యాణం నేను ప్రతి సంవత్సరం పోతా
మరి మీరుంటారా అండి
అంటే ఇక్కడ ఈసారి మా ఊర్లో ఉండే ఇట్లే ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నా కదా ఈ రోజు ఈ రోజయినా రేపు పొద్దునయినా వెళ్తా అంత కదా ఇగ ఈసారికి ఇక్క చూడ అక్కడ చూస్తా కళ్యాణ అని అక్కడ కూడా చాలా బాగుంటది మళ్ళీ అక్కడ పెద్ద గుట్ట లాగా ఉంటది ఆ గుట్టలో పైన దేవుడు ఆ వెలిసిల్లు అంటారు కదా అట్లా చిన్న గుహలా ఉంటది అక్కడ అసలు మస్తు ఎత్తులో ఉంటది అక్కడికి ఎళ్ళిన పోయిన సంవత్సరం అసలు ఇక్కడే ఉంటే బాగుండు అనిపించింది. అంత ఎత్తున నడుచ్చుకుంటూ వెళ్తారు ఓన్లీ మన యంగ్ ఏజ్ వాళ్ళు అయితేనే పోతారు కొంచెం ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడికి రాదు ఇబ్బంది కొంచెం కానీ ప్లేస్ అయితే చాలా బాగుంటది అక్కడ
ఉహు అ అన్నదానం ఏమన్నా చేస్తారా మరి ఆ రోజు
ఊ ఆ అన్న ఆ అన్నదానం స్తారు హోమాలు వేస్తారు అంత ముందు అక్కడ మీరు ఇవి తెలుసా కృష్ణుని గురించి ఇస్కాన్ టెంపుల్ నుంచి కూడా కొన్ని ప్రచారాలు జరిగేవి పోయిన సంవత్సరం అక్కడి కూడా వచ్చే వాళ్ళు భగద్ భగవద్గీతని అందరికి పంచిళ్ళు కొంతమంది విద్యార్థులకి ఉ నేను మిస్ అయినా కలవలేకపోయినా వాళ్ళని అప్పటికి అయిపోయిన అన్నారు సర్లే అని అక్కడ ఒక గుడి ఉంటే వాళ్ళని కలిసి వచ్చి మాట్లాడవచ్చు చేసా
అవునా భగవద్గీత తీసుకోండి చదవండి మంచిది
ఆ నేను విన్నా గాని ఎప్పుడు చూడలేదు అసలు తీసుకోవడం కోసమే వినగానే కుదరలే వాళ్ళని కలవడం పాపం
అవునను నార్మల్గా ఫోన్లో ఆన్ లైన్ ఆర్డర్ చెసుకునియినా తీసుకోండి
ఉ తీసుకోవాలి ఒకటి
హు బాగుం ది చదువుతుంటే
ఊ
మరి ఏంటండి పట్టిలేస్ సౌండ్ బాగా వస్తుంది
రెడి అవాలి కద పట్టిలు పెట్టు కోవాలి మంచిగ ఆ జ్యువెలరీస్ కొన్ని తీసుకోవాలి బ్యాగ్ బ బ్యాగ్ సర్దుకోవాలి క్ ఈ రోజేమో మా అక్క కూతురేమో నేను దేవుళ్లాగా కృష్ణులాగా రెడీ అయితా అని పాదాలకు ఇట్లా పారని పెట్టుకుంటారు కదా ఎర్రని పారని అది వెట్టుకొని డిజైన్ ఎస్ కొని నేను దేవతది నేను కృష్ణున్ని పిల్ నీ అని చెప్తూ ఉన్నది
అవునా మరి అలానే తయారు చేయకపోతిరి
ఆహా అంటే నే కృష్ణుడు బ్లూ కలర్ లో తోటి కల్పిన నీలి అని చెప్తుంది అయితే మనం బ్లూ కలర్ రంగు ఉం కొని హోలీ పండుగ తప్పుడు తెచ్చుకుంటాం కదా ఆ రంగు మొత్తం రుద్ది కృష్ణునిలాగా నేమలిపింఛంబేట్టి కొన్ని ఫొటోస్ సా అని చెప్పేసిన సరే ఓకే అని అంటుంది
ఉహు
ఉ మీరు ఎట్లా పిల్లల్ని రెడీ చేస్తారా ఏమైనా అప్పుడప్పుడు
ఆహా అంత లేదండి నాక అంత ఓపిక ఉండదండి
హ
మా అక్క పిల్లలు ఉంటారు గాని వాళ్ళు కూడా అంత ఓపికగా ఉండు ఉండనే ఉండరు
ఆ
ఇంకేంటండి మరి ఏం చేస్ సున్నరు అమ్మ నాన్న
అమ్మ వాళ్ళు పనికేలిళ్ళు అంటే మాది మొక్కజొన్న ఏసినాము చేన్లో అయితే నీలి పెట్టాడానీ కని ఇప్పుడు మొక్కజొన్నలు అయితున్నాయి కదా పొడర్ వేట్టాలి ఇప్పుడు ఇప్పుడే అయితున్నాయి అయినై ఇగ
ఉహు అవునండి మాస్ స్నేహితురాలు కూడా ఒకామె అయి నేన్ హ్మ్ తీసుకొని వస్తానన్నది ఇంకా తీసుకొని రావట్లే
పాపం సమయం కుదురుతుందో లేదో మరి
ఏంటండి చాలా ఖాళీగా ఉంటుది ఆమె ఇంట్లో యేం పని లేదు ఊరికే ఫోన్ చూసు కుంటూ ఉంటుదండి ఈ మా స్నేహి తురాలికి పాపం తీసుకొని రావాలి అక్కడ యేం ఏం సరిగా ఉండదు గదా అని తీసుకొని రావచ్చు గదండి. యేంలేదు ఏమన్న అంటే ఊరికే ఈ ఇప్పుడు ఎందుకే తర్వాత వొస్తా తర్వాతొస్తా అని అంటుందండి.
ఆ అంటే మరి ఇంట్లో బరిస్థితులు ఎట్లున్నో ఏమో ఆమెకి తెలుసు మనకేం దెలుస్సయి.
ఆమె జెప్ తుందండి ఇంట్లో బానే ఉం ది కానీ తర్వాత దీసుకొస్తా ఇప్పుడు ఉదరదు
మెళ్లిగ వస్తదేమో అయితే కుదరట్లేదేమో బా వరానీకి పరి బీరైనా దాగవొచ్చు కదా వ చ్చినప్పుడు కలిసిపోతే అయిపో
కాదండి దానికంటే పెళ్ళి కాలేదు ఏముంది ఎక్కువ ఏరిష్ ట్రిక్షన్స్ ఉండవు గద్ నండి అమ్మా నాన్న నేను అడుగు తే వంపిస్తారు వాళ్ళ అమ్మ నాన్న
ఆ మీరయితే మీ హస్బెండ్ కు ఒక్కరికే చెప్పుకోవాలి ఆమె అయితే ఇద్దరికి చెప్పాలి
అంటే నేనే చెప్తాన్ ది ఆ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా నేనే చెప్తాండి అయినా కూడా రావడా బద్దకమండి ఆమెకీ
ఆ వచ్చింగా అదే గదా ఇగ ఉన్నేది ఇక్కడైతే మా డాడీ మ ఆ ఇం ఇప్పుడెన్ని మూడు రోజుల కాంచి రోజు రెండు రోజు రెండు వేస్తుంటే, మా అక్కపప్పు తింటుంది మెల్లిమెల్లిగ బాగున్నయి తాత కాకపోతే ఇవి ఎందుకు ఇట్ల నల్లగున్నయి అని అంటుందివి. చిత్రంగ క్వొశ్చన్ లే అన్నీ ఇవి ఎందుకు ఇట్ల గాలిస్తరు అప్పుడు ఎల్లో కలర్లు ఉండేయి కదా ఇప్పుడు ఎందుకు నల్లగైనాయ్ కాల్తున్నాయి అని అం
మ్మ్ హ్మ్ వేం చెప్ పూతిరి బాగుంటాయి కదా ఇంకా
ఏమో అట్ల ఎప్పుడు ఇంకా ట్రై చే అంటే చూడలేదు ఇంకా
ఇలాగో మొక్కజొన్నలు ఉన్నాయి కదండి మీ దగ్గరే మంచిగా మొక్కజొన్న గ్యారెల్ చెయ్యండి. మీ అక్క బిడ్డ ఉంది కదా మంచిగాతింటది. ఉన్నని రోజులైనా అక్కడ వాళ్ళకి దొరుకుతాయో దొరకవో
ఆ ఎప్పుడు ట్రై చెయలేదు అసలు అలాంటి ఐడియా నేే రాల మొన్న అత్తమ్మ వచ్చినప్పుడు మొన్న మా అత్తమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది. బాగున్నాయి. కాపోతే చేసే విధానం చెప్పింది. కాని నేను కూడా ఎప్పుడు చూడలే చేయలేదు. ఇగ తిన్నా టేస్ట్ అయితే బాగుంది. బెల్లం
ఏముందండి మిక్సీ ఉంటే చాలు ఆ
ఊమ్ అంటే కొంచెం లేట్ గ తీసుకొని చెయ్యాలేమో
అవునవును అంటే తీయగ ఉండాలంటే చేయాలి ఆ
అందురు మరి
ఏమేమి వేయాలంటే జీలకర్ర వేయాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర
అంటే మనం నార్మల్ గా గ్యారల్ చేసుకుంటాం కదా అ
ఆ అట్లనే చేసుకోవచ్చు. ఒకవేళ నీకు అంటే తీపి తక్కువ ఉంది. అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు.
హ్మ్
బాగుంటాయి అండి. తీయగా నార్మల్గా కూడా అవి మొక్కజొన్నలు తియ్యగనే ఉంటాయి కదండి. అట్లా వేంపుకొని తింటే ఇంకా బాగుంటాయి అండి చూడండి. అప్పుడైనా ప్రయత్నం చేయండి
చూడాలి చేయాలి ఇంగ ఇప్పుడయినాయి కదా మొక్కజొన్నలు చేస్తాం మళ్ళీ మళ్ళీ అంటే ముదురు అయితే మల్లికి తినలేము మళ్ళీ కాలం కూడా అయిపోతది
ఇంకేంటండి ఊర్లో
తిన్నరా మరిగా మధ్యాహ్నం
లేదండి తినలేదు
అయ్యో టైం రెండున్నర అవుతుంది ఇం ఇంకా తినకపోవడం ఏంది ఆరోగ్యాన్ని చూసుకోరా మీరు మరి
ఆ లేదండి. ఉపవాసం చేస్తున్నా ఈరోజు.
ఈ రోజా, ఈ రోజు ఏంటీ. మంగళవారం గదా హనుమాన్కా.
డి. సుబ్రమణ్య స్వామికి.
అమ్మో గ్రేటే. అంటే హను సుబ్రహ్మణ్య స్వామిని. పూజించడం తక్కువ గదా, ఇక్కడ మనా ఈ ఇటు సైడ్ అయితే తెలంగాణలో అయితే.
ఆ అవును అవును
హ్మ్
కానీ ఇగ మా అక్ క్క వాళ్ళు చెప్పినరండీ. మంచి జరుగుతది చెయ్యీ అని అంటే ఇగ సరేలే ఇగనీ చేస్తున్నానండీ. ఆ
ఓకే అండి మరీ.
ఆ సరే అండి. జాగ్రత్తగా వెళ్ళండీ.
ఓకే బాయ్
ఉమ్ బాయండి.